ఆ శ్రీరామ్ ఇంట్లోనే ఉన్నా ఇంట్లో ఇంట్లో ఉన్న
ఏమ్ చేస్తున్నారు
ఏం లేదు కొంచెం వర్క్ ఉండే అయితే
మ్ హ్మ్
బయటికెళ్ళిన ఇంతకు ముందేవ చ్చిన ఇగ వచ్చి వట్టిగనే కూర్చొని ఉన్నా
తిన్నరా
తిన్నా తిన్నా
ఏమ్ కర్రీ ఏమ్ కర్రీ
మాది ఆ వాటిని మ్
చికెన్ మటన్ ఏమో స్పషల్
మాదా పొద్దున మునక్కాడ పప్పు కొంచెం ఉండే
ఔ
ఇప్పుడు బొంబడిలాంటరు మా సైడ్ అంటే అవి చ చాపలల్ల రకాలు
మ్ మ్
మియా
చాపలు కోసి తింటరా ఎట్లా
కాదారబెట్టినయి
ఆరబెట్టి
ఆరవెట్టి అమ్ముతరు మార్కెట్లో
ఆ ఆ ఓ
దాన్ని కట్టుకొని వచ్చినా
మ్
మా అమ్మ టమాటచట్నీలో వేసింది వాటిని
అది టమాటాల ఏస్తారా లేకుంటే వంకాయలు ఏస్తారా
టమాటలు ఏస్తారు వంకాయలు ఏస్తారు దప్పడంలా ఏస్తారు టమాటా పులుసులో ఏస్తారు దప్పడం అంటే శనగపిండి ఉంటదా శనగ శనగ శనగపిడి తోని కూడా కర్రీ చేేస్తారు మ్ బేషన్ని వటర్లో కలిపి కర్రీ చేస్తారు
అదే టేస్ట్ ఉంటద బాగా మే మా సైడ్ తినరు మరి అవి ఎట్లా తింటారో ఏమో
మళ్ళా అట్ట ముక్కల కూర కూడా సుప్ మార్కెట్ ల
మార్కెట్ లో అంటే
మ్ బజార్ బాజార్ బజార్ మా ఊర్ మా సైడ్ బజార్ లో ఉంటది
తెలిదు మన మార్కెట్ అంటే షాపాలు అమ్ముతారు కదా
ఆ అట్లేం లేదు అట్లేం లేవు అవి ఆరినాయ్
ఆ ఆ మన రొయ్యలు అవి అవి వాళ్ళు అమ్ముతారు కదా ఓ ఒక మన మంచం వేసి మంచంల పైన పె స్తారు సిరియల్గా రొయ్యలు జిమ్మాలు గింజాలు ఏమేమో ఆది పెడుతరు
ఆ అట్
అంతేనా
అంతే అంతే
దాంట్లో ఒక ముంబై చేపని ఉంటుంద ముంబయ
ఆ
ముంబై ఆ ముంబైయా ఎం చాపాది
బొంబడి చేప బొంబట్లు అన్నాడు మా డాడీ నా కూడా అంత అంత కన్ఫామ్ తెలీదు పేరు
దాంట్లో వంకాయలవి ఇవి చేస్తారేమో
మ్ తర్వాత సిచిన్ లో తింటం మేం
ఆ ఆ
హ వ్
మంచిది ఇంకా ఏం చేస్తున్నారు మరి పొద్దున
మా దగ్గర మ్ పొద్ ఫ్రిడ్జ్ ల టమాటలు ఉండే మొన్న మార్కెట్ ఉండి తెచ్చినయ్ మా అమ్మకు ఆ విషయం తెలీదు ఫ్రిడ్జ్ లోనే ఉండే ఈగ మీగ త ఇగ రెండు మూడు టమాటలేమో బయట ఓ డబ్బాలేశుండే అయితే మా అమ్మ ఈరోజు చేరమేరా పోయింది
మ్ మ్
అయితే ఫ్రిడ్జ్ లో ఉన్న టమాటల్ని చూడలేదు
ఫ్రిడ్జ్ ల టమాటలు ఎట్లా చూడరు రోజు తీస్తారు కదా ఫ్రిడ్జ్
తీస్తాను కానీ అక్కడ కింది దాంట్లో పెట్టిన కూరగాయను ఇగా మా అమ్మ చూడలేదు మీర్ ఈ రోజు మళ్ళీ టమాట్లో కొనుక్కొని అచ్చింది కీలో
అవి మొన్నా చా అవి కిలో ఇవివాళ కిలోనా
హుమ్
మ్ హు మీ అమ్మ వాల ఎటు ఎటు పోయింది
వట్టిగానే టైంపాస్ తిరడానికి పోయిరట్లా తెరమేరి
సినిమాకా
సినిమా సినిమా థియేటర్ ఏం లేదు
ఉమ్
అట్లాగాదు ఇంట్లో బోరు సినిమా చూడాలంటే కాగస్ నగర్ ఆరుబెల్లంపల్లి మంచిర్యాల్ గంతే ఆసిబాద్లో ఉండేదాని క్లోజ్ చేసిరు
అవున
ఉమ్
హాస్పిటల్ మీకు దగ్గర మళ్ళ
ఉమ్ థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంతే
అంటే గంట జర్నీ అనుకో అవునా ఇక మరి ఇప్పుడు
అమ్మా ఏంలేదు ఘోరంగా వేడైతుంది
వర్షల్లేవు వర్షాలు లేదు
వర్షం లేదు ఈరోజు మమొన్న నిన్న ఘోరంగా కొట్టింది వర్షం
ఆ
ఈ రోజు వాతావరణం చల్లగా ఉండే గాలి వచ్చింది వర్షం వస్తుంది అనుకున్నాం గని రాలే
మా సైడ్ ఫుల్ గాలి అచ్చింది కొన్ని కొన్ని చినుకులు అ పడయ్ ఇక్కడ వడ్డయ్
అవునా
ఉమ్
మా దగ్గరే అదేం లేదు
కానీ మొన్న మొన్న ఒకరోజై అయితే ఫుల్ వర్షం గాలి విపరీతంగా చెట్లు ఊడిపోయినాయ్ కొన్ని కొన్ని కుందారి ఇళ్లల రేకులు ఉంటై కద పైన ఏసి
ఆ
అ రేకులు ఇంక ఎగిరిపోయినయి అంతా బీభత్సం వచ్చింది వర్షం గాలి తుఫాన్ లాగా
ఈ రోజు ఆసిఫబాద్లో నాకు కొంచెం వర్క్ ఉండే
ఆ అహు
నా మిషన్ పట్టుకపోవలి అనుకున్న
అవును
ఆ మాటు కాకపోతే అటు వర్షం వచ్చింది ఇగ
ఉమ్
అ
ఏ ఇప్పుడు వర్షాలు బాకాస్తున్నాయి ఎక్కడన్నా పోతే భయమే అయితుంది ఎక్కనుంచి ఎటుగాలోస్తుంది ఆ
భయపడుతే పనులయితయ
పనులు కావని కొన్ని టైమ్ చూసుకోవాలి పొద్దున్న పొద్దున పోతే టైమ్ మనకు సెట్ అయితది న్నట్టు లేకుంటే సాయంత్రం పూట ఎక్కడ పోయినమనుకోండి ఇ ఇప్పుడు ఏం గాలోస్తుందో ఎప్పటి నుంచి ఎం వస్తుందో తెలవది కాబ టీ పొద్దునే శేసుకోవాలి ఏమన్న పనులుంటే టక్కుమని లేవాలి కొంచెం తినేసి పోయి పని చేసుకొని ఒక పన్నెండున్నర రెండు గంటల వరకు ఇంట్లో ఉండాలి ఆ టైం వరకు అయితే వర్షాలు ఆ టైం పనులు అయితే సాయంత్రం అయితే మబ్బులు అస్తాయి వర్షాలు అస్తాయి తుఫాన్లు అస్తాయి మళ్ళా లాక్ డౌన్ అంటన్రు మీ సైడ్ అ అయిందా లాక్ డౌన్ ఏమన్నా
లాక్ డౌన్ ఎందుకు
ఏమో ఈ తుపాన్ తుపాన్ అంటున్నా ఇది యుద్ధం ఏమో నడుస్తుంది.
యుద్ధం ఏదో నడుస్తున్నదని తెలుసుగాని దానికి
ఆ గ్యాస్ వాళ్ళు దొరికతేళు మా సైడ్ అయితే పరేషన్ ఉన్నయి బాగా ఈరోజు బుక్ చేస్తే వారం కు ఆస్తుంది గ్యాస్
మాక్ ఆ టెన్షన్ లేదు మం కట్ల పోయి మీద చేసుకుంటాం
మీకు కట్టెలు దొరుకుతాయి బాగా దగ్గర ఉన్నది అడవి కదా
ఫారెస్ట్ ఆల్ పడతారు
మరి కట్టెలు అట్ల తీసుకురావాల్
కిడ్నాప్
కిడ్నాప్ కుడజేతర
ఉ మరి ఆలకు తెలియకుండా తెచ్చేద
రాత్రి పోయి దెవాల ఏం టైమ్కా
అవును కానీ నా బాడీలో ఫుల్ హీట్ ఉన్నది. తగ్గాలంటే ఏం చేయ్యాలనేమో మొత్తం పింపుల్స్ బాగా అయి తున్నాయి
ఒకడ అస్సలు డాక్టర్ పోవాలె మీ దగ్గర డాక్టర్ లేరా
మొత్త ఆర్ఎంపి లే
ఆర్ఏంపి లకు ఏం తెల్వదు గాని పెద్ద డవాఖనకు పోతేళ్ లు టెస్ట్ తో చేస్తారు ఫస్ట్ మరి నీళ్లలయ వేడ్ ఉన్నదా రక్తంలో వేడి ఉన్నదా మరి మనం తినే ఆహారంలో వేడి ఉన్నదా మనం ఏం తింటున్నాం
మా అమ్మమ మేమన్నదె అదే మరి మా అమ్మమ్మ మేమన్నది మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వేరే పని ఉంటే నాకు దూరం ఉంటుండే
అవ్
అయితే నాకు మేక పాలు తాగిపిచ్చిన్రు
పాల్ తాగతారా
ఆ మేకపాల తాగితే బాగా వేడి అయితది అంటరు
అవ్
ఉమ్ మరి నేను మొత్తం మేక పాలతాగి పెరిగిన
బా అవు నేను ఇంకా మెక పాలు తాగిన మా ఇంట్లో బాగా మేకలు ఉండేట అప్పుడు షిన్నప్పుడు నేను అగో పత్తిగా ఇప్పుడు తీస్తారు కదా పాలు అప్పుడే తాగుతుండేటా నేనే
నేను కూడా అంతే కాకపోతే నక్ ఇంకా తల్లి పాల బదులు కూడా మేకపాలే
ఆ రాక్ సక్కర ఏమి లేదు మరి దాంట్లో వట్టి పాలే తాగాలె తాగిపించిన్రు మాకు
నాకు ఏమేం తాగిపిచ్చిరు గాని
అ మ తాత ఉన్నప్పుడు చెప్తుండే అట్లా
మూడు నెలల తల్లిపాలు తర్వాత మేక పాలు తాగిన
ఆ మూడు నెల్లయిన తరువతనేకు నీకు మెకపాల్ తగిపి అదేవిడి ఇప్పుడు
ఉ మ్
అవునా
బాడిబ్బా
ఆహా అట్లా అయితదటన మూడు నెలలు అయితే ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సాల తర్వాత
ఆ అది బ్రెడ్ ల కలిసి ఉండదా
బ్లడ్ అది ఉంటదా
ఉ ఉండకపోతే అదేమ్ కరిగిపోతదా అరిగిపోతదా
ఎమో రక్త కణాల్ చస్తూ పో తు బత్కుతూ ఉంటయ్
ఆర్ బి సి రక్త క
కొన్ని ఉంటాయ్ మా జీవతంతం రక్తకణాలు బత్కి ఉన్నయ్ కొన్ని ఉన్నయేమో
అంటెవేవ్ ఉండయ్ ఇరు నూట ఇర్
మరి ఆప రక్తంల ఉ ఒచ్చే కణాలు ఇప్పుటి వరకు ఉంటాద్
వు కచ్చితంగా ఆ పుట్టిన సంవత్స్రం వరకు ఉంటయ్ కావొచ్చు
పుట్టిన సంవత్సరమే ఆ
అప్పుడు అప్పడ్ది బలమ్ కదా ఇప్పుడు ఉంటది ఇప్పుడు అ అట్లన్ కుంటే మనకు అప్పుడ్ ఎప్పుడో చిన్నగున్నప్పుడు ఇంజెక్షన్లు ఏస్తరు
ఔనవును
ఇగ ఇప్పుడు ఈ ఈ ఇన్ ఇరవై సంవత్స్రాలము మ్ అదే మరి
మ్ ఆ వ్యాక్సిన్ ఎప్పుడి దాక పనిచేత్తది
ఆ మర్ నేన్ అదే అంటున్న మరి అది పని చేసినప్పుడు పాలెట్ల పన్ చేయయ్
కరెక్టెగద
మ్ మరి
ఇదేదో బాగుంది లాగ్ మరి ఇప్పుడు ఒకప్పుడ్ తిన్నవాళ్ళు ఇప్పుడు తింటలెర్ మరాద్ అసలు అదెట్ల మరి
ఏం మారాదు
ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నం అన్ని మట్టన్ చికెన్ తినున్న
అ
ఒక నెల తర్వాత మారధైత
ఆయ్యేమ్ లాభంలేదు
అప్పుడు మారజ ఐన తెన లేకుంటే ఉంటద్ ఆ మరి మాది మొత్ త్తం రక్తం బొట్టు లేకుండ తీస్తె అప్పుడూ ఎక్కియ్యాలి బాడీలైన ఉంటది కదా రక్తం పోతె పోని గని
నువ్వు ఎద ఇప్పుడు తిన్నది
అట్ల గాదు ఇప్పుడు ఇంత బాడి పెరిగింది కొంచమైనా మన కండలల్ల ఎక్కడైన ఉండదా
ఉంటది
మరె తిన్నదే బాడి ఇంత మ్ సరె సరె